హలో ఆ ఏం చెత్తనావ్ బాగున్నావా ఆ బాగున్నా ఏం చెత్తనావ్
అ
ఆ తిన్నా నువ్వు హుమ్ ఏ సాంబార్ అన్నం రోజు సాంబార్ అన్నమే హుమ్ మి మీక్ మూవీస్ అంటే చాలా ఇష్ ఇష్టమా
అవును చూస్తానే ఉండ కానీ సింగిల్గా చూడను ఆ మా పెన్ త
ఆ నా కసలు కా కాల్ జి మూవీస్ నాకు అసలు చూడమే ఇష్టం లేదు కానీ థియేటర్కి అయితే వెళ్ళిన బావున్నిది ఫ్రెండ్ కజిన్స్తో ఎళ్ళిన రీసెంట్గా ఫెస్టివల్కి
నేను కూడా ఎప్పుడు ఎల్ లేదు ఫస్ట్ టైమ్ మొన్న ఆ నేను కూడా మొన్న ఎళ్ళాను వస్తే
హుమ్ చిరంజీవి ఉంది కదా
అవునా ఓకే
హుమ్ ఆ అది అది దానికెళ్ళాను అసలు సూపర్ గుంది అసలు సాంగ్ అయితే అది నైట్ నైట్ షో
ప్రభాస్
హుమ్ నాకైతే భలే నచ్చింది అసలు లే అంటే ఇంత దాకా నేను ఒక త్రీ మూవీస్కి ఎళ్ళింటా ఆ మూవీస్ చూసింటే బాగా ఇంక ఆడ నచ్చేసినాయి. అంటే ఇది బాగలేదు అనే అనిపిల అంత బాగుంది.
బాగుందిలే కామెడీ టైమింగ్స్ హీరో ఎంట్రీ ఇద్దరు హీరోస్ తే కదా వెంకటేష్ చిరంజీవి
చూసావా లాస్ట్ లో నేను తెలుసా లాస్ట్ లో వెంకటేష్ వస్తారు కదా. ఎంట్రీ ఇస్తారు కదా ప్చ్ అంటే తను నా నాకు ఇష్టం లేదంటేని ఏంటి వీళ్ళిద్దరు హీరో హీరోయిన్ పెట్టుకొని ఇష్టం లేదు అని అంటారు. ఈ వెంకటేశమలా చేసుకుంటాడా ఏమని అనుకున్నా లాస్ట్ చూస్తే అన్నా వదిన అనిలాగా టైప్ లో చెప్పినారా అప్పుడు నాకైతే ఇంకా హ్యాపీ అంటే హ్యాపీ కాలా
అంటే ఒక హీరో అట్లా చేస్తారా హీరో హీరోలు ఇట్లా చేస్తారా చేయరు కదా ఆ ఇప్పుడు ఏమ
అళిద్దరు స్టార్ హీరోసే గద
ఆ వీళ్ళుంటారు చూడు ఆపోజిట్ గా హీరోకి విలన్ విలన్ వాళ్ళు కదా అట్లా చేసేదంతా హీరో ఏన్ని ఇట్లా చేస్తారు అనుకోని కొంచం సేపు అట్లనే సైలెంట్ అయి మళ్ళీ లాస్ట్ ట్విస్ట్ మళ్ళీ విన్నన్నారు అప్పుడు చేసినమా అటి బలమెచ్చింద నాకుపోతే ఆ పిల్లల అయితే అసలు పిల్లల సాంగ్ వస్తుది కదా ఆ సాంగ్ కూడా బాల్లే ఉంది అసలా
కళ్లి ఇద్దరు త కూడా బాన్నా సార్ ఏంటింటి వెంకి సంగతి
ఆ అదిరిపోయే సంక్రాంతి బాగుంది నువ్ హారర్ మూవీస్ చూస్తావా
కానీ భయపడదా చూస్తాను మళ్ళా భయపడతాను మస్ రజనీ చెట్వియను
టె రాదు మీకు ఎట్లా ఇంట్రెస్ట్ ఇంట్రెస్టే రాదు మీరు ఎట్లా పోతారో ఏమో నాక అసల్ అర్థం కాదు చూడడానికి ఇంట్రెస్ట్ రాదు నాకు మొబైల్స్ చూడాలని ల్యాప్టాప్ కాని చూడాలని అస్సలు ఇంట్రెస్ట్ రాదు నాకు ఆ
కూడా చూడి ఇప్పుడు ఈ మధ్య ఎప్పుడన్నా ఇంకా హాలిడేస్ టైమ్ లోనే చూస్తే రెండు సినిమాలు చూసాక ఒక రోజు అయిపోతుంది లేసేది లేట్గా లెవెన్ కి అట్లా లేస్తాము లెవెన్ నుంచి తిన్ను
తీకోవచ్చులే అయినా మూడు డైలీకి ఒక హాలిడే వచ్చిందంటే మూడు సినిమాలు అయిపో కొడతారు మీరు నా బతుకు ఒక మూవీలో చూడాలంటే కిప్పులు
పరిస్థితి కాబట్టి చూస్తా ఉంటారు నేను నిద్ద్ర పో తనులిని మధ్యలో ఇమి చూడని అవన ఈ మధ్యన నేనే చూసుకుంటా నీ చెల్లోను చూసుకోం
పక్కన మూవీస్ చూడ అని ఎప్పుడే మొబైల్ లో కానీ లాప్టాప్ లో కానీ త నాక్ ఇంట్రెస్ట్ దొబ్బుతాది థియేటర్లో అయితే గమ్మున మూస్కొని చూస్తా ఆ సౌండ్ అంతా బాగుంటుంది వైబ్ అంతా చూడలనే ఉంటది సాంగ్స్ అస్తే సాంగ్స్ అస్తే లేస్ పోయి డాన్స్ చేద్దామా అనే అంత వస్తది నాకైతే స్పీకర్స్ అందుకు బాగా ఆన్లో ఉంటాయి కదా
మా
హ్మ్ ఇప్పుడు ప్లాన్ చేయలేదా
ఏ యాడికి
మూవీకిి అట్లా ఎగ్జామ్స్ అయిపోయినంకా
మేము ఎళ్ళాము ముగ్గరం ఒకసారి ఈడు కాలేజ్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఫ్రెండ్స్తో ఎళ్ళాను థియేటర్కి అంతకు ముందు ఒక్కసారి మేము సిక్స్ లో ఉన్నప్పుడేమో అప్పుడు ఒక
ఆహా అవున్లే ఆ ఆ అవున్ ఆ బాగుంటది అది గుడా బాగుంటద్ తెల్సా మన ఏజ్కి తగ్గట్టు మన ఏజ్కి తగ్గట్టు మూవీ అదైతే చిన్న
బెదిరి దక్కినా వయ్యాడి మనీ విందుకి వస్తాయి అన్నట్టు
అది ఫస్ట్ టైం కదా చిన్నపిల్ ప్పుడు సిక్స్త్ అంటే ఎంత చిన్న పిల్లలం మనం
ఇ ఇప్పుడ్ ఈడికోచ్చినప్పుడు కాలేజ్కి సామజ వర్గంనా అదా ఎనికి అది తంకా ఉండి అన్న చెల్లలు హీరో హీరోయిన్ని అన్న చెల్లెలు చేసేస్తారు
అవునా
హ్ మల్ లాస్ట్లో తెలుస్తుంనయి మీ హీరో హీరోయిన్ వాల్ నాన్న వేరే ఒడని
ఆహా
ఇష్టది ట్టారా సినిమాలు ఇ సినిమాలు అన్న చెల్లని చేస్త సినిమా ఎట్లా అడకుంటే లాస్ట్ లో తంగ మల్ళ వాళ్ళిద్దరిళ్ కు
ఆ అట్లా అట్లుండేవి కొంచెం బాగుండ తెలుసా అమా చెల్లెలో అంటే సీన్ల మధ్య మధ్యలో జరుగుతా ఉంటే బాగుంటుంది ఒక కాదు ఎవరైనా చుడు ఒక ఒక మూవీ తీస్తున్నారంటే ఒక హ్యాపీ అయినా ఉండాల లేదంటే ఒక శాడ్ అయినా ఉండాలి అందులో ఖచ్చితంగా లెవర్స్ అయితే కచ్చతంగా ఉండాలా అలా ఉంటేనే మూవీ కొందరికి అవును ఈ మూవీ నచ్చింది అనేది కొంచెం అర్థం అయితుంది కదా బ్రేకప్ అయితే ఓహో ఈ మూవీ న్యూస్ చ్చి ఇలా అయితుంది అని చెప్పేసి
అవు కాబడీ మూవిస్న్నా బల్లన్ టైస్డు కామె టైమింగ్
హ
స మ కంచనా జడాల మన రిరిిలీజ్ అయింది రాంట భయం అట్టే ఉంటుంది కామెడీ అట్టే ఉంటుంది దాంతో
ఆ ఫ్రెం నేను ఇద్దరు అమ్మాయిల ఒక అబ్బాయి ఫ్రెండ్స్ శివ ర రీ రిలీజ్కే పోయినా కివా బాటని ఆహా శివా శివా మూవీ నాగార్జున ఆ బాటనీ అని సాంగనే జడ
బత
అది అది వెళ్ళినాము బాగుండ నచ్చింది ఆడు కూడా నచ్చింది అది అట్లా నేను పోయినది ప్రతి ఒక్కటి నచ్చుతుంది కానీ మొబైల్లో చూడాలంటే చూడలేను
థియేటర్ల అయితే డైరెక్ట్ గా చూడొచ్చు
సౌ ఉండు అంత బాగుంటుంది
ఇంట్రెస్ట్ వస్తుంది
నాకు సాంగ్స్ ఎక్కడ పోైనా సాంగ్స్ ఉంటే అసలు వాళ్ళే పిచ్చి ఇక్కడ అంతా ఎట్లా అంటే బస్సులో మన జర్నీ పోతాం కదా బస్సు అంతా ఖచ్చితంగా స్పీకర్లు ఉంటాయి ఖచ్చితంగా
సాంగ్స్ పెడతారా
ఫుల్ ఎట్లా అంటే ఇంకా వాళ్ళు అవతలే ఆపమని ఆపరు అంటే ప్రతి ఒక్క ప్రైవేట్ బస్సు గవర్నమెంట్ ప్రతి బస్సులో ఉండయి వాళ్ళ రూలే అట్లా ఉంటది అంటే అ అది ఒక రూల్ లాగా ఉంటది ఇంకెందుకు ఆఫ్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కాల లేదు అంటే దిగు మామూలుగా మన మా అండి అండి అసలు నాకు అట్లయితే అసలు ఆ బస్సులలో జర్నీ చేయాలంటే ఎంత బాగుంటుంది తెలుసా నాకి కానీ తమిళ కొన్ని తెలుగు తమిళ కొంచెం కొంచెం ఉంటది కదా ఈరోజు ఒక సాంగ్ కుషీ కుషి లో ఒక సాంగ్ తుమార్ హత్తిలో అనేసి ఒక సాంగ్ ఉంది కదా
హలో
విజయ్ దేవర కొండా సాంగ్ ఆ సాంగ్ వెడ్డింగ్ కి చాలా మంది ప్రీ వెడ్డింగ్ షూట్ తీస్తే పెట్టుకుంటారు చూడు ఆ సాంగ్ ఇంకొకటి ఇంకా త త్రీ సాంగ్స్ ఏమో తెలిసిన పెట్టిన
ఆ బాగుంటాయి సాంగ్స్ అసలు విన్నా నీ పీస్ఫుల్ గా ఉంటుంది మైండ్ బాధలు ఉన్న సాంగ్స్ విన్నాము బాధ సాంగ్స్ విన్నాం అనుకుంది ఏడ్చుకుంటా అవి వినొచ్చు హ్యాపీగా ఉన్నప్పుడు బాగా మంచి
ఆ బాగా ఎమోషనల్వే గుర్తుకొస్తాయి తెలుసా ఆ సాంగ్స్ విన్నప్పు
అదే వస్తాయి ఆటోమేటిక్గా రీల్స్ కూడా ఇన్స్టా లో అట్లా
కదా మనకి మూడు తగ్గట్టు వస్తది జుడు ఇప్పుడు మనం హ్యాపీలో ఉన్నామనుకో హ్యాపీ వస్తాయి ఆ సాడ్ ఉంటే సాడ్ వస్తాయి ఎట్లా తెలుస్తుందో ఏమో నాకైతే అసలు అర్ధమే కాదు
ఉమ్
అట్ట చేంజ్ అయి తాయి ఇప్పుడు నాతోడు తెలిదు ఒక అన్నా చెప్పారు సంథింగ్ ఏదో అయ్యింది మూడుకి తగ్గట్టు సాడ్ గా ఉన్నారు అచ్చ అడిగు వచ్చ సార రీల్స్ హ్యాపీగా ఉంటే హ్యాపీ పీగ స అది ఎ తెలుస్సాదో తెలిదు కదా మనమ ఏం సర్చి కూడా చెయ్యము అక్కడ ఇవి ఇవి అని చెప్పేసి దానికి తగ్గట్టు అతే
గ మాది డ్యూటీ లేవా ఈరోజు
ఆహా లేదు ఈరోజు ఫ్రీగా పడుకోవడమే ఆప్రాన్స్ ఉన్నాయి అవి వాష్ చేయాలి పడుకోల పడుకోలి మార్నింగ్ ఆ సరే సరే లే
బాయ్
ఆ బాయ్
ఊ